హలో
హాయండి
అ బాగునర వినిపిస్తుందా
ఆ వినిపిస్తున్నాండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఆ వినిపిస్తుంది
ఆ ఏం చేస్తుండ్రు ఏం లేదు ఖాళీ వంట అయింది కూర్చున్న కీర దోశ తింటుండ్రా ఇప్పుడు తింటుండ్రా వ అ తినట్ టైమ్ కి
అన్నం కొంచెం తక్కువ వాట్టాలని తింటాను
అన్నం కొంచెం తక్కువ డైట్ చేస్తాను ర ఇది డైటింగ్ లో ఉండరా అదే అనుకోవాలా ఇప్పుడు అందరుూ స్లిమ్ కావాలి స్లిమ్ కావాలని చూస్తు్రు డైట్ బాగా చేస్తాను
మరి ఇప్పుడు మది హెవీగా అయినా కూడా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వ బనం
ఆ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ హెవీగా కనబడ్డ కర్మానికి ఆంటీ ఆంటీ అని అంట తుండ్రు కాదా అదే ఆ అధికట్టి అద ఏ
పెద్ద బాధ అనిపిస్
ఆ అది ఇంకా పెద్ద బాధ అట్లా పిలిసే వరకి మనము బా ఇ మనం ఏమనా లేము చూటంతప్ప ఆ అక్క అనే అక్క అనే వాళ్ళు కూడా వాళ్ళు కూడా అంట అనిస్తారు అయ్యో అది ఆ వెయిట్ వల్ల అలా ఉంది
అంటే ఎన్ని ఇయర్స్ ఉంటాయి మీకు
ఆ తర్టీ వరకి
తట్టి ఉంటయా ఆహా అంటే కొం
ఆ లేదు ఉండే నేను బానే వు నేను వాకింగ్ చేసిన చాలా ఆ చేసిన ఏ లేదు ఏమి హెల్తు బర్ ప్రాబ్లం రాలేదు కానీ నేనే, ఆ ఇ చేసిన సిక్స్టీ ఉండే నా బరు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఉండే
సిక్స్టీ ఫైవ్ ఎక్కువనేగా ఇప్పుడు
అదే కాదా ఆయాసమ ఆయాసమ ఇప్పుడు ఫిఫ్టీ ఓకే నార్మల్ అవును నేను ఎంత మరి ఫైవ్ కి లేచి ఇక్కడ పక్కనే ఆ ఫ్రెండ్స్ ఉంటారు అంటే ఏంటి పక్కన వాళ్ళు ఇవాల తంగలి
ఎన్ని కిలోమీటర్స్ అట్లా బాకింగ్ చేసేది
ఒక గ్రౌండ్ ఉంటుది మాకు ఇక్కడ ఆ గ్రౌండ్ పెద్ద ఆ పెద్ ఇ గ్రౌండ్ అది చుట్టూ ఒక ఫైవ్ రౌండ్స్ వేసే వాళ్ళం ఒక్క రౌండ్కే కూరం అయితది కదా మేము ఫైవ్కి వెళ్ళి ఆ పైకి వెళ్ళాను గాని పైవ రౌండ్స్ అలా మేము పెట్టుకునే వాళ్ళం ఇంత చెయ్యాలి ఆ టైం ఇంత ఫైవ్ అవర్స్ ఈ రోజు ఇరగాలి అనేసి పెట్టుకునే వాళ్ళం ఆ నాది హైట్ వచ్చేసి ఫోర్ పాయింట్ టెన్ కొంచెం పొట్టి ఉంటాది కాబట్టి ఆ ఫోర్ ఫైవ్ ఇట్ టెన్ అ అంత హైట్ కు సి కాదు కదా ఇప్పుడు ఫిఫ్టీ ఓకే
ఇప్పుడైతే ఓకే అంతే
అప్పుడు అంత పొట్ట పొట్ట కూడా వచ్చేస్త తెరగాద
ఆ ఎందుకు అది ఇప్పుడు నార్మల్ అయింది ద మర
ఇంటి డెలివరా
స్టమక్
స్టమకా కె నార్మల్ అయింది మన వెయిట్ ఆటోమేటిక్ తగితే అది కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది
ఆా
మళ్ళా ఈవినింగ్ లేదా ఓన్లీ మార్నింగ్ ఏనా
ఓన్లీ మార్నింగ్ే వెళ్ళలేది ఇగా ఓన్లీ మార్నింగ్ వెళ్ళలేది
సేవన్ అయ్యేదా మళ్ళీ
ఆ ఏంటి టైమా
ఆ అంటే మీరు వాకింగ్ మార్నింగ్ పైకి వెళ్ళి వచ్చింది అప్పటికి
ఆ సిక్స్ థర్టీ అట్లా అయ్యేది
సిక్స్ థర్ట్ అంటే ఓన్లీ రన్స్ ఏనా ఇంకేమన్నా యాక్టివిటీస్ అంటే మామూలు ఎక్సర్ైజ
ఆ అవన్నీ ఏం లేవు ఈవినింగ్ ఇంకా మాకు ఒక చిన్న పార్క్ ఉంది అందులో ఎక్సర్సైజ్ సంబంధించిన
ఆ మరి అ అదే అంటుంద ఫస్ట్ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసి మళ్ళా సారీ మార్నింగ్ ఏమో వాకింగ్ మళ్ళ
ఈవనింగ్ వెళ్ళ లేదానిగా నేను బాగా చెయకపోయేదాన్ని కొన్ని కొన్ని సైక్లింగ్ ఉంటేది సైక్లింగ్ దొక్కేది ఉండచ్చు అది చేసేదాన్ని అంటే మనకు దొరకదు కదా చాలా మంది ఉంటారు మన లాగానే ఆ వన్ బై వన్ క్యూ కట్ ఒకట్టే వాళ్ళు ఒక తర్వాత ఒక ఒకరితర్వాత ఒకరు ఒకరికి అది ఇ లైఫ్ అయ్యేదాక మనం కూర్ చోవాలి ఇలాగేనా
అంటే ఆ పార్క్ క ఏమైన్నా అమౌంట్ పే చేయ్యాలా
ఏం లేదు ఏం అమౌంట్ ప పే పే చేయడం లేదు ఒట్టిగానే ఫ్రీగానే వెళ్ళడ దానికి కూడా ఆ టైమింగ్ ఈవినింగ్ ఫోర్ కి తీస్తారు తీస్తే తర్వాత క్లోజ్ సెవెన్ కి క్లోజ్ చేస్తారు
సెవెన్ కి
ఆ మీరేమైనా వాకింగ్ చేస్తార మరి ఇప్పుడు
లేదు లేదు
ఆ అట్లనేనా చేసుకోవాలి మనం మంచిగా లావుగా ఉంటే మరి ప్రాబ్లమ్స్ మనకి ఇంట్లో పని చేస్ కోడానికి ఆయాసం వస్తుంది దాతో ఇంకా లేని లే హెల్త్ ప్రాబ్లమ్స్ అందుకోస ఇట్లాగో ఇంట్లోనే ఉంటాం కదా మంచిగా చేసుకోవచ్చు
థర్టీ ఉంటాయి ఫిఫ్టీ కేజెస్ ఉంది ఎగ్జాల్
ఫిఫ్టీ కేజెసా ఆ ఓకే ఫిఫ్టీ అంటే ఓకే నార్మలే కదా
నార్మల్ అదే అంటన్నా మీరు అట్లా అనేసరికి మీరు ఏమైనా చేసి చిరా నడిగిన
ఆ లే నార్మల్ కదా మరి మరి ఇంకా తక్కువ వద్ది కదా లు ఫిఫ్టీ
చాలు ఆ అదే దానికి దీనికి కంప ఇదం చేసి చూసుకోవాలి
ఆ చూసుకోవాలి అట్లా మీ హైట్ ఎంత ఉంటది
ఫై
పయ్యా ఫైవ్ అంటే కొంచెం నాకంటే నాకంటే కొంచెం ఒక రెండు ఇంచులు ఏం పెద్దా ఉ అ గంతే ఆ అవును
మనమేం చేస్తా
ఆ అవును మనమేం జెయ్యలేము అయినా పొట్టిగున్నవాళ్ళు కొంచెం బొద్దుగుంటేనే బాగుంటారు అంటరు కదా
అయిన అంటే మరీ అంత కాదు మామూలు ఉండాల
ఉండాలి
కొందరేమ తక్కువ ఉన్న కూడా బక్ ఉం వల్ల వాళ్ళు కొంచెం చిన్న బాగ అట్ల కనపడుతరు
వాళ్ళకి ఏజ్ ఉంటది ఇగ బక్కగా ఉండడం వల్ల మంచిగా స్లిమ్ముగుండడం వల్ల అరే ఈమకు చిన్న ఏజ్ కావచ్చు అని అనుక్ ఉంటరా ఏర్పడరు ఆ అట్లుంటది ఏమనం కొంచెం రావు ఉండడం వల్ల ఆ కొంచెం ఫేస్ అంతా ఎట్లనో కదా పెద్దవాళ్ళ లెక్క కనపడేసరికి పెద్దగా కనిపిచ్చేసరికి పెద్దవాళ్ళలాగ అనుకొని ఇగ ఆంటీ ఇగ ఆంటీ ఆంటీ అని మొదలు పెడతరు ఇగ
అవున్ నావును
పిచ్చి కోపం వస్తది ఆవును
అలా ఎందా మవనం
అవును ఏమనలేము ఒ రో పూజ ఏమని చెప్పాలా అప్పుడు దసరా బతుకమ్మ పండుగ ఆ పక్కనమె కూతురు వచ్చింది వాళ్ళ చాకలళ్ళు అయితే సేమ్ సేమ్ నా పిల్లలు ఆ నా పిల్లలు ఎంతన మెకు కూడా అంతే నాకు ఇద్దరు తెలు ఒకయన వన్ ఇయరు అండ్ చిన్నైనా, పెద్దయినా టూ టూ ఇయర్స్ అనుకుంటా. చిన్నైనా చిన్నగా అప్పుడే ఆ ఎంత సే ఎయిట్, నైన్ మంత్స్ అనుకుంటా ఆ పిల్ల కూడా సే సేమ్ సేమ్ అంతే అంటే నాకు ఆ ఎంత పిల్లలకి ఏజ్ ఎంత వాళ్ళ పిల్లలు కూడా సేమ్ ఏజే కదా అయితే ఆమె నన్ను ఆంటీ అ అని పిలుస్తోంది
ఎవరు పాపనా
ఆ పాప కాదు, తల్లెనే తల్లినే ఆ అంటే నా పిల్లలు ఎంత ఏజ్ ఉన్నారో ఆ పిల్ల ఆమెకు కూడా అ అంతే ఏజ్ ఉన్నారు ఆ పిల్లలు ఇక దాదాపు ఇద్దరం ఒకే ఏజ్ వాళ్ళం కదా ఆమె నన్ను ఆంటీ అని పిలుస్తోంది
ఓ సేమ్ ఏజే
సేమ్ పిల్లలు సేమ్ ఏజే అయిత ఆంటీ అని పిలిచేసరికి ఆయనేమో బాగా చూత్తాండు చూసి లోపలికి వచ్చిన తర్వాత నిన్ను ఆంటీ అని పిలుస్తుంది ఏంది ఆ డైరెక్ట్ అన్నాడు నిన్ను ఆంటీ అనిపిలిస్తంది. నువ్ ఏమో సప్పుడు చేస్తలేవ్ ఏంది నేనేం చెయ్యాలని నేనన్నా అంటే మరే నీ ఏజ్ ఆమెజ్ సేమ్ ఉన్నది. మన పిల్లలు, ఆళ్ళ పిల్లలు సేమ్ ఉన్నారు. నిన్ను ఆంటీ అని ఎందుకు పిలిసింద అక్క అని పిలవచ్చు కదా లేకుంటే పేరు పెట్టి పిలువుమను ఆ పేరు పెట్టీ పిలువుమను కదా అనన్నాడు అంటే నేను ఇట్లా చెప్పా ఇట్ల కాదు ఇది అని అన్ అన్న నేను. మళ్ళా అంటాండు ఇగో నువ్వు పిలిపి ఆ నువ్వు విలిపించుకుంటే విలిపించుకో నున్ను అంకులు అంటే మాత్రం నేను నన్ను అంకుల్ అని పిలువక్ అని చెప్తా అని అన్నాడు ఆ అట్లుండే అ అది బాగా గుర్తు ఏ ఆంటి ఇది గుర్తుకొస్తే మ్
కొందరాతనె
తెదా ఆ ఆడి
ఇగ అంతే ఇక కానీ వాళ్ళనా కూడా చూసి మాట్లాడాలి కదా
ఆ లేదు ఒకప్పుడు కాలేజీ చి పిల్లలు కూడా రా ఇంటర్ డిగ్రీ వాళ్ళు కూడా క్కని పిలిసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా ఆంటీ అనే పిలుస్తుండ్రు
అంటే ఇక్కడ తేడా ఏందంటే పర్సనాలిటీ
పర్సనాలిటీలు కదా అది ఒక్కటే అవును అవును అదొక్కటే ఇంకేం చేద్దాం అనుకోని ఇక ఆ అన ని ఆ హ చాలా మంది ఇట్లనే అనుకుంటారు కదా మనసు లో కానీ బయటి చెప్పుకోరు ఆ
కోరి కోదు అయినా వాళ్ళకి కూడా తెలుస్తది కదా
మనం అంటే ఏమనుకోవచ్చు ఇప్పుడైతే హెయిర్ ఫాల్ అవుతున్నాయి. మగవాళ్ళకి బట్టతల వచ్చేస్తాంది. పాపం వాల్లెట్లు ఇంకా
మీరు ఏం ఆయిల్ యూస్ చేస్తారు? ఆ ఉంటదా మీ జుట్టు పొడుగనే
ఆ జుట్టా మామూలుగానే ఉంటది బావుండది. నాక్కూడా హెయిర్ ఫాల్ అయింది జుట్టంతా ఊడి తేంది అదే ప్యారా షూట్ కొబ్బరి నూనెనే వాడతా
ఆ మేము అదే వాడుతున్నాం గనీ ఎట్లయినా ఊడేది ఊడు తనే ఉంటది ఇగాది
ఆ కానీ బాగా ఉడుతంది హేయిర్ ఫాల్ బాగా అవుతుంది
ఉ ఇగ టెన్షన్స్ అంటే మొత్తం ఫుడ్ వల్లనే ఇప్పుడు అంత ఫుడ్డు వల్లనే ఇదం తా పోవడం
మరి మామూలుగా ఊడినా ఏం కాదు ఇగ ఊడుతూనే ఉంటే ఇగ ఎప్పుడు మనకు ఆగు ఎ ఎప్పుడు వెంది
అవును
ఒకసారి ఆ ఆయిల్ చేంజ్ చేసినా బాదం ఆయిల్ అది ఆల్మండు ఆయిల్ హు
అది నిజంగానే ఆ అది ఆయిలు పడుతది అది
ప అయితే పడుతదనే వెట్టినా పెడతే అస్ తు ఊడిపోవడం అన్నారు కదా స్టార్టింగ్ లో ఊడిపో తాయి తర్వాత పెరుగుతాయి ఆనంటే ఏ అదేం లేదు ఆ అదేం లేదు అసలు తగ్ సేలేదు తగ్గుతనే తగ్గాలే కదా ఫస్ట్ ఆ అది మానేషిన ఉ ఇగ అది కూడా మానేషిన ఇగ ఇదే కొబ్బరినూననె వెట్కుటన
వస్తన్న
సరే రా మరి సరే సరే ఆ సరే బాయ్